ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం హ్యాపీ ఉగాది
థ్యాంక్ యూ సేమ్ టు యూ
చేసిండ్ర పచ్చడి ఉగాది పచ్చడి
అవును చేసినం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే మా పని అయిపోయింది పచ్చడి జేసాం
అవున తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం ఇంతకు ముందే తిని కుర్చున్నం మీరు కాల్ చేసిర్రు
అవునా ఎం వంట చేసిర్రు
మేము పప్పు చారు బూరెలు ఉగాది పచ్చడి
మ్మ్
కున్నం
అ మేమింకా పప్పు చారు వంకాయ బూరేలు ఉగాది పచ్చడి చేష్ణం
అవునా ఎన్ని డేస్ చేస్తారు త్రీ డేసా
ఆవును మీరు
మేమ్ ఓన్లీ వన్ డేనే చేస్తాం
అవునా ఏం చేస్తున్నారు పిల్లలు
ఏం లేద్ ఇంత ముందే తిన్నాం ఆడుకుంటున్నారు
ఏం లేదు ఖాళీనే ఉన్నారు టీవీ చుస్తున్నారు
అవునా
మ్మ్
హాలిడేనా ఈరోజు
అవును హాలిడేనే ఇగ ఎన్ని డేస్ హాల్డేస్ రంజాన్ కి
అవునవును ఫోర్ డేస్ ఇచ్చిర్రు ఫోర్ ఆ మీకు
వీళ్లకు రేపుంది మళ్ళీ సాటర్డే నుండి లేదు
అవునా
ఇంక మరి ఎండలు బాగోడుతున్నాయ్ కద ఉగాది మా సైడ్ అంతే ఎవర్ది వాళ్ళే చేస్కుంటరు బయటికి రారు మ్మ్ బురేలు ఎట్లా చేస్తారం డి మీరు చెక్కెరణ బెల్లమా మీమ్ చేక్కెర్తో చేస్తామండి
అవునా
మ్మ్ ఆ పచ్చడిలో బెల్లం వాడుతాం ఇ బూరెలకి చేక్కెర మ్ అవును
పప్పు ఇంకా బెల్లంతోని చేస్తాం
మ్ అవునా ఎట్లా పప్పు మిక్సీ పడుతర ఉడికిపిచ్చిన తర్వాత
ఆ ఉడికిస్తాం శెనగ పప్పు ఆయితే మిక్సీ పడుతాం
అవునా ఏ పప్పుతో చేస్తారండి మీరు కందిపప్ త్ చేశారా
వినిపిస్తలేదు
కందిపప్పుతో జేసారా అంటున్నా
ఆ అవును కంది పప్పుతోనే ఎసినం మీరు
మేము శనిగపప్పండి ఎందుకు శనిగపప్పు జేయ్యరా మీరు
ఆ చేస్తాము అని అది కొంచం బాగ ప్రాసెస్ అని ఇయ్యాలే
అవునవును టూ అవర్స్ నాన పెట్టాలి మళ్ళీ దాన్ని
ఆ తర్వాత మిక్సీ పట్టాలి అంత ప్రాసెస్ ఉంటందని చెయ్యలె
అవునా కందిపప్పు బాగనే ఉంటాయా అండి
ఆ
కందిపప్పుయి మంచిగానే ఉంటయా
ఆ అవునండి మంచిగనే సేమ్ అట్లనే సేమ్ అట్లనే అస్తయి చెనగపప్పు లాగ
ఉ హు విడిపోకుండా మంచిగొస్తదా మరి ఏ పిండి గోధుమ పిండీ ఆ మైద పిండి వాడతరా
గోధుమ పిండి వాడతము మీరు
మేమింకా గోధుమ్ పిండే ఎండలెలా ఉన్నాయ్ మీ సైడు
ఆ
ఎండలెలా ఉన్నయ్
ఆ ఇట్ సైడ్ బానే ఉన్నయి ఎండలు బాగా కొడుతున్నాయ్
నిన్నా మొన్నమాకి గాలి దుమారం లేచింది వర్షం వచ్చింది ఫుల్లు
అ అవునా ఇటు కూడా ఉన్నాయి త్రీ డేస్ అంటా గాలి దమారం వర్షం
అవునా మాకు కరెంట్ కూడా ఉంటలేదండి
ఆ
కరెంటు కూడా ఉండట్లేదు మాకు
అవునవును
ఊమ్ అయిందా పని మొత్తం
ఏమంటున్నారు
పనైందా
ఆ అయింది ఇంతక ముందే
ఉమ్ ఇంకేం మరి
తబ్బుకాయ్ ఆ
ఇంకేం చేస్తున్నరు మరి
ఇంగేమా తినన్నా ఇగ ఈరోజు ఉగాది కద అందరు మామిడికాయ పచ్చడి చేద్దామంటున్నరు
అవున
అవేమో చిన్నగున్నయ్
ఆ ఇప్పుడే గదా స్టార్టింగ్
ఆ
స్టార్టింగ్ ఇప్పుడే కదా పచ్చడిప్పుడే చేస్తారా
అదే చిన్నగా ఉన్నాయని ఆలోచిస్తున్నాం చేయాలవద్దు అని
ఉ హు చెట్టు ఉందా కొనుక్కొస్తారా
ఇంగ కొనుక్కొచ్చు డే
ఎట్లున్నాయ్ మీ దగ్గర
మా దగ్గర రేట్ ఆ
అంటే ఫోర్ రూపీస్ ఫై రూపీస్ ఉంటాయి గద
ఆహ్ మీమ్మ్ ఇంక ఎళ్లలేదు తీసుకరావడానికి
మ కాడ ఫైవ్ రూపీస్కికటి ఉంది
అవునా
ఉహ్మ్మ్
సారే
ఏం ప్లాన్స్ మరి ఇటైనా ఎళ్తారా ఈరోజు బైటికి
హే ఈరోజు ఏం లేదు గాని వెళ్దామనుకుంటున్న వండర్ ల్యాండ్ అయిందయితే
ఎక్కడా
మా ఊర్ల ఎక్సిబిషన్ లాగా అ ఎక్సిబిషన్ లాగా వండర్లా ల్యాండ్ వెడ్ తున్నారయితే ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నా
అవునా బావుంటద అక్కడ
అవును బావుంటది అంటే సేమ్ వండర్ లానే ఉంటాది మాది ఇక్కడ రేటు కూడా తక్కువనే వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి
అవునా ఎండ గొడుతుందిగా మరి ఇప్పుడు ఎల్తారా సాయంత్రం ఎళ్తారా
లేదు ఆ ఇప్పుడు ఏళ్ళం సాయంత్రం ఎల్తామ్
సాయంత్రం ఏళ్తారా
అబ్బాయిపోయింది ఆహ్ ఉనెయ్ కని పైపు కట్ ఫ్ చేయాలి అ
మ్ ఇంకా మరీ హలో హలో హలో మీ వాయిస్ బ్రేక్ అయితుందండి హలో హలో హలో హలో హలో ఉన్నారా అండి వాయస్